హలో
హలో
హలో
ఆ వినిపిస్తుందా
వినిపిస్తుంది చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను తిన్నారా తిన్నాను మీరు తిన్నారా
లేదు తినాలి
వచ్చి తినిపియ్యల
అవసరం లేదు
ఎందుకు
ఎం చేస్తున్నారు
ఎందుకు తినిపియ్యకూడదో వివరించగలరా
పేరు ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు కదా
లేదు లేదు చెప్పండి
ప్రస్తుతం ఏం చేస్తున్నారు
ఏం లేదు మీతో మాట్లాడుతున్నాను
అవునా ఏం తిన్నారు
పులిహోర తిన్నాను
హు ఎలా ఉంది
చాలా అద్భుతంగా ఉంది
అవునా సరిపోయిందా మరి
ఓ చాలా ఎక్కువయింది
సరే శివా
లేదు లేదు అంతా తిన్నాము
ఎక్కువనే తిన్నావా
సరిపోయింది కరెక్ట్ గా
అవునా
ఆ
చాలా మంచి విషయం
అవునా
హు
నేను మీకు ఎందుకు తినిపియకూడదో వివరించగలరా
హా ఒక నిమిషం ముగిసింది
నేను మీకు కాల్ చేశానా మీరు నాకు కాల్ చేశారా
మీరే నాకు చేయాలి
నేను మీకు చేసానా మీరు నాకు చేసారా కాల్
మీరే నాకు చేశారు
హు సరే ఒక్క నిమిషం కానీ అయిపోయింది ఇక
హు